హలో
ఆ హాయ్ అండి
హలో
హాయ్ అండి వినిపిస్తలేద
ఆ వినిపి స్తుందండి నమస్కారం
నమస్కారం
హలో
మీరు ఈ మధ్యలో ఎటువంటి టూర్లకి వెళ్లారు
మేము ఈ మధ్ జన టూర్ అంటే హైదరాబాద్ వెళ్ళాను
అక్కడ ఏమేం కొత్త కొత్త విషయం చాలా నేర్చుకో
అక్కడ నేను
అంటే కొంచెం లేట్గా వినిపిస్తుంది పర్లేదే మాట్లాడు
ఆ కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్ళాను చాలా అంటే చాలా కొత్త కొత్త చూసాను బిర్లా మందిర్ ట్యాంక్ బండ్ చార్మినార్ ఇంకా ఆ ఇస్కాన్ టెంపుల్ ఇంకా చాలా చాలా వరకు చాలా వరకు నేను విజిట్ చేశాను చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాను నేను హైదరాబాద్ అనే టూర్ లో నేను
అయితే నేను కూడా ఈ మధ్య రీసెంట్ గా ఢిల్లీ కి కెళ్ళాను అక్కడ లోటస్ టెంపుల్ బిర్లా మందిర్ ఇండియన్ గేట్ ఇవన్ని విజిట్ చేశాను అంటే నేను ఒక్కన్నే కాకుండా మా ఫ్రెండ్స్ తోని అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే జర్నీ జన్ని కొంచెం కష్టం అనిపించినా కూడా తర్వాత, చాలా హ్యాపీగా ఉండే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే, మనం ఎప్పుడైనా కొత్త ప్లేస్ చూసినప్పుడు, మనకు ఒక ఎగ్సైట్మెంట్ ఉంటది కదా.
అవునవును
ఉం అందువల్ల నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా మీ కొత్త దగ్గర పరిచయం అయ్యారా.
కొత్త వ్యక్తులు అంటే నాకు అంతగానం ఎవరేం పరిచయం కాలేదు.
అంటే మీరు ఆ జర్నీలో చూసిన ఇంకా కొత్త కొత్త కొత్త ప్రదేశ సాలేండి
ఇంకా జన్నలో చూసిన కొత్త కొత్త ప్రదేశాలు అంటే నేను ఇంకా ఇవే చాలా వరకు మోస్ట్లీ అన్ని హైదరాబాద్ లో అన్ని కవర్ చేశాను నేను
ఉం ఓకే అండి
ఊ చాలా మంచి నేను మా మా మరదలు చాలా వరకు మేము అందరం వెళ్ళాను. చాలా ఆ కొత్త కొత్త ప్లేసెస్ అంటే కొత్త కొత్త అక్కడ హైదరాబాద్ లో, చాలా వరకు ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి. అక్కడ ఇక్కడ చార్మినార్ దగ్గర ఆ ఒక అమ్మవారు ఉంటది. అక్కడ మళ్ళా ఇస్కాన్ టెంపుల్ లో కొత్తగా రాధాకృష్ణ ఉంది. అక్కడ అక్కడ మంచిగా చాలా మంచిగా అనుభూతి పొందింది. చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరికింది నాకు క్కడ ఎంతంటే అంత మంచిగా అనిపి
నేను కూడా వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొత్త కొత్త వాట వాటర్ ఫాల్స్ ఉంటాయా అండి వాటర్ ఫాల్స్ కానీ హిల్స్ అంటే మౌంటైన్ హిల్స్ అక్కడ ఆ పారాస్ డ్రయింగ్ ఉండదు కదా అలాంటి ఇ చే చేసాం మంచిగా ఏం చేలని అనిపిత్తుంది లాంగ్ టైమ్ పట్టింది కానీ హిల్స్ ఎక్కే వరకు లాస్ట్ వరకు మోస్ట్ ఆఫ్ ది మనకు మనతో పాటు గైడెర్స్ కూడా ఉంటారు వాళ్ళతో పాటు మన తీసు వెళ్తారు అక్కడున్న చిలమెంట్ అంతా కవర్ అయి చూపిస్తారు. ఇలా ఉంటది. అలా ఉంటది. సేఫ్టీ ఎక్కువ ఉంటది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం సమయంముండదు. కానీ వన్స్ ఒకసారి మనం ఆ ప్యాస్ డ్రైవ్ చేసిన తర్వాత మనకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది, మనం ఎప్పుడు కూడా ఇంటి ఇంటి ఆవరణంలో ఉంటాం కదా, కొత్తగా వెళ్ళి అక్కడ చూసి అటిని అనుభూతి ఇచ్చిన వరకు మోస్ట్ ఆఫ్ ది ఫుల్ ఎంజాయ్మెంట్ ఎక్స్ప్రెషన్ మంచిగా ఉంటది. అంటే మీరు ఆ అక్కడికి వెళ్ళినప్పుడు, ఇంకా ఏమన్నా కొత్త కొత్త రకాల వంటకాలవి ఏమన్నా
ఆ ఇస్కాన్ టెంపుల్ లో మనకి ఒక స్వీట్ దొరుకుతందండి. అక్కడ వా వాళ్ళు ఒక పా పాయసం ఇస్తారు. అది చాలా అంటే చాలా ఎంత తా టేస్ట్ టిగా ఉంటదంట అది చాలా అంటే చాలా టేస్ట్
ఏం ఏం పైసా మది
అది పాళ్ళతో చేస్తారు వాళ్ళు పాయసం. అది చాలా అంటె చాలా బాగుం అది అది అది ఏం పాయిసమో నాకు కూడా అంత ఐడియా లేదు కాని, చాలా అంటే చాలా బాగుంటది అది. అక్కడ ప్రసేదు ప్రసాదం మళ్ళ ఇంకా స్వీట్ గుడ మనకి అక్కడ వీటి అమ్ముతారు పక్కవ పక్కన అక్కడ స్వీట్ కుడా మనకి, మంచి కాజుది ఆ ఇట్లా చేసిన ఒక కలాకండ్ కానివి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ. ఒక మనకి ప్రశాంతత కోసం కో పోవాలనుకుంటే అక్కడికి మనం వెళ్ళొచ్చు మనం ఉండొచ్చు చెయొచ్చు. మంచిగ అనిపిస్తదది.
నేను కూడా ట్రిప్కి వెళ్ళినప్పుడు, అక్కడ కొత్త కొత్త రకాల వంట కాలని కూడా మేము కూడా చేసాం అంటే మనం హోటల్ కెళ్ళినప్పుడు మనకు ఒక మెన్యూ ఇస్తారు కదా, ఆ మెన్యూలో అవన్నీ ఉన్నాయి, కొత్త కొత్త డిషలు ఉన్నాయి. మనం అయితే ఎప్పుడైతే వాని తినలేదో, అలాంటి మేము ఆర్డర్ ఇచ్చుకున్నాం. టేస్ట్యాల గద డైలీ మనం ఒకటె కుడు తిన్ టా ఉంటాం ఇంటి దగ్గర టె బయటికి వెళ్ళినా కూడా కొత్ అ మన సేమ్ ఫుడ్ ఎందుకని కొత్తవి ప్రిపేర్ చేస్తాం, అవి తీసుకొని తినడం వల్ల మాకు అంటే కొన్ని ర కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మంచి లేవు. కాకపోతే ఏంటంటే మనకు ఒక అనుభూతి. తిన్నామన ఒక ఫీలింగ్ ఉంటంది కదా, అది కూడా హ్యాపీగా ఉంటుంది కదా. దాని ద్వారా అందరం షేర్ చేసుకునేయడం అట్లా కబులు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉందండి.
మళ్ళీ హైదరాబాద్ లో అక్కడ బోనాలు, బోనాలు జరిగే మీకు ఐడియా ఉందా మీకు బోనాల గురించి, ఆ అదే టైమ్ లో మేము వెళ్ళాము. అక్కడ చాలా ఇంకా చాలా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగ్గరికి ఆ ఇంకా ఎక్కడికకో ఎల్లం సికింద్రాబాద్ దగ్గర ఇంకేదో టెంపుల్ చిన్నగా ఏం ఉండదు ఆ చిన్నగానే ఉంటది కాదా చాలా మంది అది ఫేమస్ అంట కదా హైదరాబాద్ లా హు అక్కడికి వెళ్ళాం మేము మళ్ళా ఆ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ మంచా కున్నాం మేము మళ్ళా సికింద్రాబాద్ దగ్గర ఇంకొక అమ్మవారు ఉంటది అక్కడికి వెళ్ళాము సర్నలు వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోనాలు జరిగినాయి అక్కడ కూడా చాలా మంచి అనుభూతి చా పొందాం మేము అక్కడ షాపింగ్ చేసాం మేము మంచిగా
మేము వెళిందంటే నార్మల్ గా టెంపుల్స్ కోసం అనే
మీకు ఢిల్లీలో ఎంత ఖర్చు అయిందండి మొత్తం మీకు ట్రావెల్ ఖర్చు కానీ ఎంత అంటే మీ
ట్రావెల్ ఖర్చ అంటే మేము ఇక్కడ నుంచి నార్మల్ గా టూ టైర్ ఏసి బుక్ చేసుకుం కున్నాం ట్రైన్లో అది ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఉండె చా తర్వాత మళ్ళా డవును లో వచ్చేసి ఓన్లీ స్లీపర్ ఎట్ నిన్నటి తోటి బుక్ చేసుకున్నాం ఖర్చ తక్కువనే ఒక టు థౌసండ్ లోపు మనం వెళ్ళి రావచ్చు తర్వాత ఇగా ఫుడ్ గిడ్డు ఎక్స ఇంకొక టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో మనం వెళ్ళి అవన్నీ ట్రిప్స్ అన్ని చూసి రావచ్చు అక్కడ కూడా మనకు ఏందంటే బస్సు అదేంటంటే మన ట్రావెలింగ్ బస్సులు ఉంటాయి అవి తీసుకుంటే మనకు కాస్ట్ తక్కువ పడుతది జనరల్ గా నా నార్మల్ బస్సులు వెళ్తే ఏంది అంటే ఎక్కువ కాస్ట్ అంత కాస్ట్ తక్కువ పడినా కూడ టైంఎక్కువ పడుతుది అదే స్పెషల్ బస్సు ల ఎక్కు అనుకో సిదా అక్కడికి ఆ ట్రిప్ కు సబంధించిన బస్సులు ఉంటాయి కదా అక్కడికి వెళ్తే ఆ లోకేషన్ అనేది చెి మళ్ళ వాడు మనం ఉన్న ఫస్ట్ ఉన్న ప్లేస్ కి వచ్చి తీసుకొచ్చి దిపేస్తారు మనల్ని
ఊ ఉహు
అట్లా బాగుంటది ఇగా టెంపుల్ అంటే అక్కడ ఏం చూడలే గానీ మేం ఫైవ్ మెంబర్స్ వెళ్ళామండి
ఫైవ్ మెంబర్స్ వెళ్లారామేము ము ఫైవ్ మేము త్రి మెంబర్స్ వెళ్ళామండి మేము హ్మ్ మెమో
ఎలా ఉండే మీకు అక్కడ మరి ఎక్స్పీరియన్స్
మాకు బస్ జర్నీ గాని మాకు ఆ క్యాబ్ గాని అక్కడ కానీ ట్రాఫిక్ హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్ తోనే మాకు ఇరిటేషన్ వచ్చిందండి. మాకు మిగతా అంతా ఆ టెంప్ కొంచెం బల్క్పెట్ ఎల్లమ్మ అక్కడ కూడా వెళ్ళాం మేము అది ఇదిచ్ చాలా చాలా ఏంత బాగు అపిస్తుందంటే అక్కడ చాలా అంటే చాలా అక్కడ పులిహోర కూడా చాలా బాగుంటది.
ఆ మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ అంటే ఎనీ టైమ్ ఆ
అవునవును ఏముండదు మేమ బోనాల టై లోనే ఎల్లం మేము అక్కడకి ఆ కానీ అక్కడ చాలా మంది చాలా మంది ఉండే కాకపోతే కానీ మంచిగా అనిపించింది. మాకు
మళ్ళీ అది ఏంటంటే సిటీ మధ్యలో ఉంటది కాబట్టి నీక్ ట్రాఫిక్ ఏక్కువ ఉంటాదట వెళ్ళడానికికైనా కూడా రావడానికి కూడా బాగా టైం తీసుకుంటందండి.
చాలా అంటే చాలా ఎక్కువ తీసుకునే టైమ్ మాకు మళ్ళ ట్రాఫిక్ తోనే ఏంటిది బలకం పెటాఎల్లమ్మా బోనాలు అని అని కాని కాదు అమ్మవారు మనకి ఇక్కడ అక్కడ బా వెల్ వెలసిదంటా సో అక్కడ ఏం ఏం మొక్కుకున్నా ఏం చేసినా కూడా అక్కడ మంచి జరుగుతుంది. అయితది. అని ఒక నమ్మకం. మళ్ళా పెద్దం పెద్దం పెద్దమ కల్లి టెంపుల్ అక్కడ కూడా జూబ్లీ హిల్స్ దగ్గర ఉంటది. అక్కడ ఓడ అక్కడ కూడా చాలా అక్కడ కూడా చాలా వరకు మోస్ట్లీ చాలా మంది భక్తులు అక్కడ కోడ్ని కోయడం. మళ్ళా అక్కడ ఒక కాయిన్ ఇక్కడ ఒక ప్రత్యేకత జుబ్లిన్స్ పెద్దామ్మ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఏందంటే అక్కడ మనం ఒక కోరిక కోరుకొని ఒక కాయిన్ ఉంటంది కదా మనకి వన్ రూపీ కాయిన్
ఆ అదే అర్థమైంది అర్థమైంది అంటే నమ్ముతా చాలా మంది అంటే కొన్ని టెంపుల్లా కూడా అలా జరుగుతా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా హనుమాన్ టెంపుల్ అలా కూడా అలా అంటియ్ కాయిన్స్ పట్టుకుపోయి జరుగుతా ఉంటాయి. కొన్ని కొన్ని వేరే పదిక వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని గృహాలు లాంటివి ఉంటాయి అక్కడ మన్న కైన్స్ గానీ ఇంకేమన్నా మనం అనుకున్న నర్వలు అంటే కొన్ని ముడుపు లాంటివి కట్టటిేస్తాం కదా అలాంటివి వేయడం కొన్ని వేస్తా ఉంటారు బాగుంటుంది
అవును అక్కడ అక్కడ చాలా మంది చాలా వరకు మో ఈ నమ్మకం ఎక్కువ ఉంటదన్నమాట అంటే చాలా వరకు చాలా వరకు అయిందండి చాలా వరకు ఎవరెవరైతేమేమి మొక్కున్నారో వాళ్ళ
అదే అదే అండి ఇప్పుడు చాలా మంది ఇట్లా అంటే జరిగినప్పుడే జరిగినప్పుడే కదా చాలా మంది ఇక్కడికి వెళ్తాంటడి ఒకరు ఎప్పిన కాకుండామ్ ఆఫ్ ద పీపుల్స్ మన ఎప్న్ చే ఓకే జరుగుతున్నప్పుడు లేదు హైదరాబాద్ వెళ్ళాం గానీ అక్కడికి వెళ్ళ
అంటే మీరే మే మీరేమ చూస్త ఇక్కడ హైదరాబాద్ లో
హైదరాబాద్ అంటే చార్మినార్ అంటే రీసెంట్ గా అంటే రీసెంట్ గా హైదరాబాద్ కాకుడా ఎలా ముఖ్యమ నా ఇదది అరుణాచలం వెలా మనే అక్కడ అక్కడ చాలా బాగుండది మంచి అనిపిస్తుంది టెంపుల్ లో కాగాని దాని చుట్టూ ఎన్వల్మెంట్ అంటే అక్కడ గిరి ప్రశన అనేది ఫేమస్ దాడా అది మేము చేయలేగాని ఓన్లీ చేయలేగాని దర్శనం మాొత్రం చేసుకున్నాం లోప టెంపుల్ కూడా మంచి ఉంది అంటే ఓల్డ్ అన్నట్టు ఇప్పుడు న్యూ గా కట్టింది కాకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితం క్రితం ఉంది కదా అలాంటి టెంపుల్ అన్నట్టు లోబడ మొత్తం ఓన్లీ స్టోన్స్ తోని మాత్రమే డిజైన్ వేసి ఉంటుంది మంచిగా ఉంటది చూడానికి లే్లేస్ కూడా చుట్టుపక్కల కూడా ఇంకా వే టెంపులు ఉంటాయి ఆ ఇంకా కొన్ని గుళ్లు కూడా ఉన్నాయి అక్కడ మనం వెళ్లిి చూడాలంటే కానీ బాగుంటది జర్నీ ఎక్కువ ఉంటది ఒక ఎయిటీన్ అవర్స్ నైన్టీన్ అవర్స్ పడుతుంది మనం వెళ్ళి చూడాలంటే వీళ్ళుంటే మీరు వెళ్లి చూడండి బాగుంటది
నేను లేదు లేదు నేను చాలాసార్లు ప్లాన్ చేసుకున్నా కాగానీ ఎప్పుడు వెళ్ళలేదు ఎల్ాల ఎప్పుడన్నా
ఉ అంటే డైరెక్ట్ స్టైన్ ట్రైన్ లో ఉ తిరుపతి నుంచి దగ్గరనే ఉంటది తిరుపతి నుంచి మనకి ఎంత వస్తుంద అంటే ఇంకొక ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ట్రైన్ కయితే ఫైవ్ అవర్స్ అ బస్ కయితే సిక్స్ అవర్స్ లో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు
నేను తిరుపతికి వెళ్ళాను జోగులాంబా కూడా వెళ్ళాను నేను అక్కడ కూడా బాగుంటది. ఆ ఆగద్ వల్ల అది శక్తి పీఠం వెళ్ళాను నేను అక్కడ కూడా బాగుంటది. అక్కడ కూడ అక్కడ పురాణ కాలం అది పురాణ కాలం అది. అమ్మవారు అక్కడ ఒక శక్తి పీఠం అన్నమాట చాలా బాగుంటది అక్కడ కూడా మంచిగ అనిపిస్తది అక్కడ కూడా మనకి.
ఉ అర్థమైంది అర్థమైంది అంటే ఏ టైమ్ లో వెళ్ళారు మీరు అక్కడికి
మేము నేను చాలా రోజులు అయితుంది నేను వెళ్ళడం వెళ్ళి హాలిడేస్ అవుతుంది నేను తిరుపతికి వెళ్ళాను జోగులాంబా, శ్రీశైలం ఆ అవి ఇవి చాలా చాలా వరకు చాలా టెంపుల్స్ కి వెళ్లాను నేను చాలా టెంపుల్స్ కి వెళ్ళి విజిట్ చేశాను చాలా బాగా మంచిగా అనిపి
అదే అవునండి అవునండి మీరు అంతకుముందు చెప్పారుగా టూ అంటే అన్ని బంద్ చేసి మొత్తం ట్రిప్
అవునండి నేను చాలా వరకు మోస్ట్లీ ఇంకా రీస రీసెంట్ గా మొన్న వెళ్ళాను మేడారంకి వెళ్ళాను అక్కడైతే చాలా మంచి అనుభూతి వ చికి
అదే అండి టెంపుల్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం నార్మల్ గా ఏంట ఇంటిలో కొన్ని ఆ కొన్నిటి వల్ల డిసప్పయింట్యయి ఉంటాం కదా కదా అప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయ మంత్రి వసే ఆ వాతావరణం చూసి మనకు అ ఆఫీస్ అవునండి ఆ మేలు అనేది మనకు కలుగుతది అన్నట్టు
అ జనాలు ఉండే అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఓకే అండి ధన్యవాదాలు